ఈవినింగ్ సార్
ఎలా ఉన్నారు
ఆ మేం బాగానే ఉన్నాం మీరు బాగున్నారా
బాగున్నాం మేడం ఏం ఈరోజు ఏం చేశారు మేడం
ఆ ఈరోజు మార్కెట్ కు వెళ్ళి వచ్చిన మధ్యాహ్నం
ఆ మేడం ఇంకా లంచ్ అయిందా మేడంమ్ లంచ్
అవును లంచ్ మధ్యాహ్నం ఏ చేసినా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చిన
ఏమైన్నా స్నాక్స్
ఆ ఆ స్నాక్స్ ఏం లేదు గాని టీ తాగినమండి ఇందాక
ఓకే మేడం ఇంకా మీరు సినిమాలు చూస్తారా మేడం
అవును సినిమాలు చూస్తాను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను
రీసెంట్గా ఏం సినిమా చూసారు మేడం
ఆ రీసెంట్గా అంటే ఈ మధ్యన చూసిన కొన్ని మూవీస్
ఎ
అంటే మొబైల్లోనే చూస్తూ ఉంటా అప్పుడప్పుడు
మబైలో ఓటీటిలో చూ
ఆ అవును మొబైల్ లో ఇక చూస్తూ ఉంటా థియేటర్ కి వెళ్ళ నేను
ఎక్కువగా మీకు ఏ సినిమాలంటే ఇష్టం మేడం
నేను తెలుగు మూవీసే చూస్తానండి
తెలుగులోనే మీకు ఓల్డ్ మూవీసిస్టమ్మా ఇప్పుడు వచ్చే జనరేషన్లో న్యూ న్యూ మువీస్ ఇష్టమా మేడమ్
ఆ ఓల్డ్ మూవీసే బాగుంటాయి ఇప్పుడు వచ్చే జనరేషన్ మూవీస్ ఏమంతా బాగుండవి ఓల్డ్ అయి తేనే మంచిగా కుటుంబం గురించి ఉంటాయి అందరు కుటుంబ సభ్యులు కలిసి ఉండే మూవీస్ అంటే నాకు బాగా ఇష్టం
అంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారన్నమాట మీరు
ఆ ఉమ్మడి ఫ్యామిలీస్
ఆ అదే అదే మీరే మీ మీ మీ ఇది ఎక్కువ ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఇస్తార అని అర్థం అవుతుంది ఎక్కువగా ఫ్యామిలీ స్టార్ అంటే వెంకటేష్ గారు కానివ్వండి శ్రీకాంత్ గారు కానివ్వండి ఇటువంటి సినిమాలకు మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట అద
అవును ఈ మధ్యన సంక్రాంతి మూవీ కూడా చూసిన వెంకటేష్ ది మూవీ అది కూడా బాగానే ఉంది
ఓకే ఓకే ఓకే మేడం మీకు మీ ఫేవరెట్ హీరో మేడం
కా ఫేవరేట్ అంటూ ఏం లేదండి ఇగా చూస్తూ ఉంటే అన్ని మూవీస్ అట్లా చూస్తూ ఉంటా
ఆ మేడం అంటే ఎప్పటికీ అంటే ఇలా థియేటర్లో వెళ్ళి చూడలేదన్నమాట
థియేటర్ కు వెళ్ళా ఇగా మా పిల్లలు వెళ్తూ ఉంటారు నేను మా ఇంట్లో ల్యాప్టాప్ ఉంది ల్యాప్ ల్యాప్టాప్లో చూస్తూ ఉంటా అప్పుడప్పుడు మొబైల్లో కూడా మూవీస్ చూస్తూ ఉంటాను
ఓకే ఓకే మేడం సంగీతం ఇట్లాంటి మ్యూజిక్ వింటారా మేడం
ఆ సంగీతం మ్యూజిక్ ఏం వినను నేను
ఉ ఓకే ఓకే మేడం పాటలు లాంటివి వినరన్నమాట
ఆ అదేం లేదండి మీరు మీరు మీకు ఇష్ట ఇష్టమా మరి సంగీతం అంటే బాగా ఇష్టమా మీకు
ఆ సంగీ ఆ సంగీతమ్ ఓల్డు ఓల్డు పాటలంటే బాగా ఇష్టం అండి అంటే ఎనభై నుంచి టూ థౌజండ్ వరకు వచ్చిన వీటిలో ఆ పాటలు అంటే చాలా బాగా ఇష్టం అండి మేము వింటాం ఇలా వాక్మెన్స్ కానీ హోమ్ థియేటర్లో ఇలా వేసుకొని మేము చూ వింటూ ఉంటాం ఎనీ టైమ్ సినిమాలు మాకు కూడా ఈ జనరే షన్ కంటే ముందు జనరేషన్ ఆ సినిమాల అంటే ఎక్కువ ఇష్టం మాకు
అవును అప్పటి మూవీలోనే మంచిగా అనుబంధాల గురించి ఫ్యామిలీ పిక్చర్స్ ఉండేటి ఇప్పుడు ఏమంతా లేవు ఇప్పటి మూవీస్ అన్ని ప్రేమ గురించి దాని గురించి ఉన్నాయి కాబట్టి
ఆ కంటెంట్ కంటెంట్ కంటెంట్ కు ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వరు ఓన్లీ అంటే ప్రేక్షకులకు ఎ వాళ్ళ డబ్బులు వసూలు చేయాలన్న మాట కిందికే ఇప్పటి సినిమాలు ఉంటాయి అప్పుడు ప్రేక్షకులకు ఎక్కువ విలువ ఇచ్చేవారు అన్నమాట
అవునవును కుటుంబం బంధాల గురించి ఆ
పౌరాణిక సినిమాలు చూస్తారా మేడం
ఆ చూస్తాను అవి కూడా చూస్తూ ఉంటాను
ఊ అందులో మీకు ఎక్కువగా ఇష్టమైన మూవీ ఏది
నాకు రామాయణం మహాభారతం అలాంటివి కూడా చూసినా నా అలాంటి ఏమి చూడాను నేను
ఆ అంటే షార్ట్ ఫిలిమ్స్లో కూడా మంచి మంచి కుటుంబ కథ చిత్రాలు ఉంటాయి కదా మేడం ద ఆ జానపద కళాకార వాటికి సంబంధించినవి ఈ మధ్య కాలంలో చిన్న రాజువేడ్స్ రాంబాయి కానివ్వండి పల్లెటూరుల కథలకు సంబంధించి
అది చూశానుండి రాజు విడ్స్ రాంబాయి మూవీ చూశాను నేను అది ఈ కాలంలో లోనే వచ్చింది అది బాగానే ఉంది
అదే అదే ఈ కాలంలో వచ్చినా మళ్ళీ మో ఇగ మొన్న దండోర దండోర సినిమా కూడా బాగుంది శివాజీ గారి యాక్టింగ్
ఆ దండోర మూవీ నేను చూడలేదు కానీ బాగుందని విన్నాను స్టోరీ బాగుంది
ఆ అదే అదే లే చాలా బాగుంది శివాజీ గారు వారు జీవం పెట్టి నటించే నటించే ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది పల్లెటూరుకి సంబంధించిన కదా ఆ చూసాం మేడం అందులో శివాజీ గారి క్యారెక్టర్ మాకు చాలా ఇష్టం నవదీప్ గారు కూడా చాలా బాగా బాగా నటించారు
అందులో స్టోరీ ఏంది సార్ మరి
స్టోరీ ఏం లేదు మన పల్లెటూర్కు సంబంధించిన స్టోరీ ఉంటది అంతే మేడం పల్లె టూర్ల వాతావరణం ఎలా ఉంటది పరువు ఇలా పరువుకు ఎక్కువగా ప్రాణం వచ్చే వాళ్ళు ఉంటారు కదా అక్కడక్కడ దానికి సంబంధించిన స్టోరీయే ఒక వ్యక్తి తన పరువు కోసం ఎ ఎంతకైనా తెగిస్తాడంటారు కదా ఆ స్టో ఆ దానికి సంబంధించిన స్టోరీయే అంటే ఇది రాజు రాజు వెడ్స్ రాంబాయ్ కూడా అలా అటువంటి స్టోరీయే కదా రియల్ గా మన రియల్ గా ఆ రియల్ గా జ జరిగేదాన్ని పట్టుకొని వారు తీసేసారు అన్నట్టు ఇంతకు ముందు అందులోనే
అది రియల్ గా జరిగిన స్టోరీ సినిమా లాగా తీసి మన ముందుకు తీసుకొచ్చిండంట
అవునవును సాయిలో డైరెక్ట్ ర్ గారు తన సొంత ఊర్లో జరిగిన దాన్ని తీసుకొని వారు సినిమాగా రూపొందించారు అటువంటిది సేమ్ మొన్నటి మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా మేడం ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించలేదని అమ్మాయికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇస్తాడు మొన్నటికి మొన్న రీసెంట్ గా టీవీలో కూడా వచ్చింది సేమ్ అలానే రాజు వెడ్స్ రాంబాయి లాగా
అది ఎక్కడ సార్ మరి
ఇక్కడ మన జగిత్యాలకు దగ్గర్లోనే జరిగింది మేడం
ఆ ఇప్పుడు అట్లాంటివి కూడా జరుగుతా న్నాయి ప్రేమ కోసం అలాంటివి కూడా జరుగుతున్నాయి కదా
అదే మే ఆ మేడం ఇంకా మీ హ్యాబి ట్స్ ఇంకా ఎటువంటి సినిమాలు ఎక్కువగా ఎంకరేజ్ చేస్త స్తారు ఈ మధ్య కాలంలో చూశారు
ఏ ఈ మధ్యకాలము చూసిన కొన్ని మూవీస్ చూసినా కానీ నేమ్స్ అంత గుర్తు లేవు నాకు మీరేం చూసిండ్రు మళ్ళీ ఈ మధ్య కాలంలో మూవీస్ మరి
ఈ మధ్య కాలంలో మేము వచ్చేసి మన శివశంకర వరప్రసాద్ చూసామండి ఆ మన శివశంకర వరప్రసాద్ మేం ఒక థియేటర్ కెళ్ళి చూసాం సెల్లులో కూడా ఫ్యామిలీతో అందరితో కలిసి చూడడం జరిగింది యందో చిరంజీవిగారి ఆక్టింగ్ బాగుంది ఆ చిరంజీవి చిరంజీవి మేడం యాక్టింగ్ కూడా చాలా బాగుంది హా చిరంజీవి ఏ మేడం ఫ్యామిలీ ఫ్రీ ఆ అంటే నైనతారా నైనతారా మన ఫ్యామిలీకిి సంబంధించింది పిల్లలకు ఉన్న ఫాదర్ కు ఉండే బాండింగ్ గురించి ఉంది కదా మేడం అందులో చాలా బాగా చూచించారు డైరెక్ట్
చాలా బాగా డైారు అది కూడా ఫ్యామిలీ మూవీనే అంటే త తండ్రి దగ్గర పిల్లలు దూరం అవ్వడం దాని గురించి ఉందేమో కదా
ఆ దాని గురించే తండ్రికి ఉన్నా పిల్లలకు ఉండే బాండింగ్ తండ్రి తన పిల్లల కోసం పడే తపన ఆ లాస్ చివరకి ఎలా తన పిల్లల కోసం తన ఫ్యామిలీతో కలుస్తాడు అనే దానిపైన చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు చాలా బాగుంది మూ వీ
మూవీకి
అనిల్ అనిల్ రావుపొడి అనిల్ రావు పొడి అని మంచి డైరెక్టర్ ఇంతకు ముందు వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నామన్న
ఆ సంక్రాంతికి వస్తున్న మూవీ బాగుంది అది కూడా వెంకటే తీసు టే ఆ మూవీ బాగుంది
అదే అదే ఇంతకు ముందు మ్యూజిక్ కూడా బాగుంది
అంత అలాచి గుడ్ గుడ్ ఫీలిమ్ అన్నట్టు ఇంకా అనగనగా ఒకరోజు ఆ నారి నారి నడుమమురారి మేము మొబైల్ మొబైల్లో పెట్టుకు చూసాం ఫ్యామిలీతో ఈ మధ్య కాలంలో ఇక ఈ మధ్య కాలంలో అంటే ఇంతలో ఉన్నంటే ఏం చూలే లేదు సంక్రాంతికే చూసినా మూవీస్ అన్ని
మీరు మూవీలు బానే చూస్తార అయితే
ఇక ఫ్యామిలీతో ఇంట్లోనే చూస్తాం థియేటర్కి వెళ్ళాం కాకపోతే ఏంది అంటే ఇంట్లోనే మొబైలో చూస్తూవుటం మెము ఓటీటీ పెట్టుకొని ఫ్రీ ఉన్నప్పుడు సాయంత్రం ఇగా చూస్తూ ఉంటా అ మా వాళ్ళు ఎక్కువ సీరియల్స్ అడాప్ట్ అవుతారు మేము సీరియల్స్
ఇక ఫ్యామిలీ ఉన్న చోట అట్లనే ఉంటది ఈవినింగ్ అయిందంటే సీరియల్ చూడ్డానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కదా ఎక్కడైనా కూడా అదే జరుగుతుంది
అవు అవు అదే మేడం మా వాళ్ళే ఎక్కువ సీరియల్స్ క అడాప్ట్ అవుతారు ఇక మేమేమో మొబైల్ లో సినిమాలు పెట్టుకని లేకపోతే అ సాంగ్స్ ఏవి పెట్టుకొని మ్యూజిక్ వింటూ సూ ఇవన్నీ చూస్తూ ఉంటా మీరు కూడా ఎక్కువ సీరియల్ చూ చూస్తార అనుకుంటా అవున అవును మేడం మీరు కూడా సీరియల్స్ ఎక్కువ చూస్తారనుకుంటా
ఆ సీరియల్ చూడా నేన అంతా గాని
ఆ
అప్పుడప్పుడు చూస్తూ ఉంటా అప్పుడప్పుడు మూవీస్ చూస్తా కొన్ని సందర్భాలలో సీరియల్ చూస్తూ ఉంట
ఆ మీరు ఎక్కువ సీరి మూవీస్ కు ఫ్యామిలీ మూస్ట్ మూవీస్ కు ఎక్కువ ఇం
అవును ఫ్యామిలీ మూవీసే బాగా చూస్తూ ఉంటాను నేను
ఓ అవి అయితేనే బాగుంటాయి ఫ్యామిలీకు అడాప్ట్ అవుతూ ఉంటాయి మంచిగా మనలో మనలో కలిసిపోయి మన మన
లికి సంబంధించిన మూవీస్ అంటే బాగా ఇష్టం నాకు
అవు థ్యాంక్ యూ మేడం మీరు సినిమాల గురించి మీకు తెలిసినదని మాకు చెప్పినందుకు
ఓకే థ్యాంక్ థ్యాంక్